హలో హలో హలో హలో
హలో
ఇన్ ఇనిపిస్తుందా
విను
నాకేమి ఇంతసేపు ఏమి ఇనిపియ్యలేదు ఫోన్ కట్ అయింది అనుకున్నా
అవునా ఎప్పుడు
ఇప్పుడు వినిపిస్తుంది
ఉహ్
మా హాస్టల్ కడ మా హాస్టల్ పక్కన బిర్యానీ బిర్యానీ సెంట ఉంది తెలుసా దాండ్ల కుండ బిర్యాని కూడా అమ్తారు తెలుసా
బాగుంటదా
తినాలేదు ఒక్కసారి కూడా
అవునా
హ్మ్ కుండ బిర్యాని అంటే కుండలొ పెట్టి పర్ చేసిస్తారా మనకు
ఉ ఉ ఇంకా మనకి ఆడర్ పెట్ ఇ కుండ బిర్యానీ మనకు కు కుండ తీసుకొని రా వచ్చేటప్పుడు
ఇది బావుంది కుండకెందూకు ఇక నువ్వే పైసలు పెట్టాలి చూడు ఇంకా కుండ కోసము ఇంకా తిని నేను ఊత్తకుండా పట్టుకొని వస్తా
మ్మ్ ఏమ్ గా మాలుప్ కూర వండుకుందాం ప్లాస్టిక్ గిన్నెలల్లో నాన్ స్టిక్ గిన్నెల్లో వండుకోకూడదంట
దాంట్లో ఏంది ఏమి ఏంత పడుతదాని మన ఐదు మంది కాదు ఇద్దరు వండుకునికి అయితే సెట్ అవుయితాది అది చిన్న కుండ ఎంతుంటాది తెలుసా ఇంతే ఉంటాది మన రెండు చేతులు కలుపు తింటే ది అంతా ఉంటది
ఎమ్ అవుతి దాంట్లో కూర వొండు
లేదు లేదు మనకి పెద్దది కావాలంటే కొన్ని పైసలు ఎక్కువేసి పెద్దదిచ్చు
ఆఆ
ఆ
ఎహే ఆ
టెక్నిక్ టెక్నిక్ ఆలోచించాలే పెద్ద కుండా కావాలంటే పైసలు ఎక్ చూపెట్టాలే
గా బానే ఉంది కథ
ఆ మల్లీ పెద్దకుండ కావాలంటే పెట్టాలి.
ఆ ఇప్పుడు ఒకవేల మన ఇంట్లోలకి అందరి గావాలంటే మీ హాస్టలలోకి అందరికీ పైసలెయాలా?
లేదు. అంటే కుండ నాకే ఒక్కదానికే ఇయూ నేనే తింటా.
ఓహో మూన్నాల్గు సార్లు తింటవేమో.
ఆ
పొద్దుగాలే ఆర్డర్ పెట్టుకొని, రాత్రి వరకు తిన్నా.
ఇంద్రాలో పిల్ల ఫోన్ చేసింది, నాకెందు చేస్తదో ఏమో అర్థం గాదు.
ఆ పిల్ల ఎందుకు చేస్తుదో ఆ పిల్లకే అర్థం గాదు ఫస్ట్.
ఇప్పుడు నేను ఎత్తినాగూడ ఏమ్మా ట్లడలొ నాకఅర్థం కాదు.
హ్మ్మ్
ఎత్తకపోతే ఒ బాద ఎత్తితే నాకు బాద.
ఎంతైనా మీ చిన్నోదినయే కదబ్బా.
హ్మ్ ఏం చిన్న వదిననో ఏమో.
అ తుస్ నన్ను గుడా అట్లే అనుకుట్టూంటావు గదా?
క అవన్నీ. నిన్ను గుడా ఇం టికి రాక ముందుకీ నువ్ నా తెల్వదు కాబట్టి నే అంతగ నం తెల్వదూ, నేను ఇంటికి వచ్చినాక నేను ఎట్లా జేస్కుని ఆమె ఇంటిక్
ఆహా అయితే నేను దెల్వదు నీకిప్పుడు.
ఇప్పుడు కాదు అప్పుడు ముం ఇంటికి రాకముందు, ఇంటికి రాకముందూ, ఇంటికి రాకముందు.
తాతంగాడి ఇంటర్నెతొ
నాకి న నాకు జస్ట్ నేన్ నీ మాటలు ఒకటే విన్నా అంతే, నాకు నీ గురించి ఏం దెల్వదు నీ నీ పేరు కూడా అస క్లారిటీగా తెల్వదు నాకు, నాకు నీ క్లా నీ పేరు కూడా అంత క్లారిటీ తెల్వదు అప్పుడు.
ఆ
అదంతా గుర్తులేదు నాకు. అదంతా గుర్తులేదూ. ఏమో తింటున్న టునో నాకు తినబుధ్ధి అయితుంది నాక్ ఆకలైతుంది.
ఎగ్ర
నె బ్ పెద్దన్న ఒచ్చిండా?
మ్మ్
హ్మ్ ఆమె అంటారూ అమన్ మా ఆస్టల్ కాడా మేమూ డైలీ ఇట్లా ఏమంటారు ఈ టైమ్లా మా వార్డెన్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు కదా ఆ పిల్లల చేతకి మేము ఒక ఐదారు మందిమీ పోయి ఆ డౌట్ అంటా ఐసన్ వాటర్ అం ట దాస్తుకున్నా అంట్టారంట ఆవాడుకుంటాం తెలుసా
సరేలే
సర్లే ఒదినే బాయ్ తిను తిను బాయ్
ఉ హు సర్
సరే అందులా వాని వాని ఫ్రెండ్ వాళ్ళు హీరో గాని ఫ్రెండ్ వాళ్ళగా గల్ ఇప్పుడుండి వేరేవని మ్యారేజ్ చేసుకుంటది గా అది కాలు